హలో
హలో
గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సార్
బాగున్నారా మేడమ్?
అవునండి బాగున్నామ్. మీరు?
మేము కూడ చాలా బాగున్నామండి.
ఇంకా ఏంటి?
ఇంకా అండి ఏం చూస్తున్నారండి
ఏం లేదండి. ఇప్పుడు లంచ్ కి ప్రిపేర్ చేయాలని చూసున్నా.
అవునా అండి! ఏం ఏముందండి ఈ రోజు స్పెషల్ మరి?
ఈ రోజ అండి తోటకూర ఆమ్లెట్
ఆహా
ఇంకా
చెప్పండి మేడం చెప్పాలి ఏంటి విశేషాలు ఈ రోజు ఎట్లా మరి? ఎట్టన వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? ఏమైంది మరి ఎట్లా? ఈ మాన్సూన్ లో ఎక్కడైనా వాటర్ ఫాల్స్ వెళ్దామని చూస్తున్నారా మేడ ఎప్పుడైనా మరి? ప్లాన్ చేస్తున్నార? ఇప్పుడు వర్ష కాలంలో, అండి సమ్మర్ అట్లనే ఇప్పుడు వర్ష కాలం కూడా వెళ్తారు కదా ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరకి అట్ల వాటర్ ఫాల్న్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
అంటే మా అందరు మా రిలేషన్ వాళ్ళు వచ్చినప్పుడు అట్లా ప్లాన్ చేసి వెళ్తామండి ఒక్క ఫ్యామిలీ అది అందరు కలిసి వెళ్తేనే థ్రిల్ ఉంటది
అవునండి మేము లాస్ట్ టైం ఒక మా మేము కూడ మా బ్రదర్స్ సిస్టర్స్ అందరు కలిసినప్పుడు మా దగ్గర్లో ఉన్నటువంటి ఒక చిన్న వాగుకు వెళ్ళాం మేడం మస్తు ఎంజాయ్ చేయండి
అళ్ళ అందరు ఉంటేనే బాగుంటది ఒక్కొక్కరు వెళ్
అవునండి మేము ఇప్పుడు మనిషికి ఇంత ఇంత డబ్బులు వేసుకొని మంచిగ వెళ్ళి చికెన్ ఫిష్ మటన్ బిర్యానీ
అ
అలా చేసుకొని అవునండి మేమే చేస్తానండి నేను నా చేసుడు ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్ కూడ అందరు హెల్ప్ చేశారు చేసుట్లో ఓన్లీ పెద్దవాళ్ళు రాకుండ మేము మే అక్క చెల్లెళ్ళలు అన్న తమ్ముళ్ళు వెళ్ళాం మేడం
పిల్లనేందుకు తీసుకెళ్లలే సార్ పెద్ద వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలే సార్
పెద్దవాళ్ళని ఎందుకు తీసుకోవా అంటే ఇప్పుడు మేము ఏమంటావు ఓపెన్ గా ఎంజాయ్ చేయలేము కదా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ఇది వద్దు ఇది అద్దు వాటర్ల దిగ్గదు ఇది చేయొద్దు అది చేయొద్దు అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి సో అలా ఏమి ఉండద్దదుని వాళ్ళని తీసుకెళ్ళాలే అంటే మా దాంట్లో కూడా మా అక్క వాళ్ళు పెద్దవాళ్ళు ఉండేయండి
ఆ
అక్క వాళ్ళు వదిన వాళ్ళు మా అన్న వాళ్ళు పెద్దోళ్ళు ఉండే
వాళ్ళు కదా సార్ కేర్ఫుల్ కోని చెప్తారు
అవునండి ఇప్పుడు మొత్తం చిన్నవాళ్ళంటే ఒక పది సంవ రాలు వాళ్ళు లేకుండే కదా మా అక్క వాళ్ళు ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా
అవును
సో అక్క వాళ్ళంటే పెద్ద అక్క వాళ్ళు అన్నట్టు పెద్ద అన్న ఇట్లా మా అత్తమ్మ అని ఉండే వాళ్ళు కూడ ఉండే
బాగ ఎంజాయ్ చేసామ అండి అక్కడ మనం వెళ్ళలి కబడ్డీ కూడా ఆడాం
అ
అవునండి రె రెడీమేడ్ పానీపూరి తీసుకెళ్ళాము అంటే పాపడ దొరుకుతుంది ఇ పానీపూరి పాపడ తీసుకెళ్ళలి రసం రెడీమేడ్ పౌడర్ ప్యాకెట్లు తీసుకెళ్లి వాటర్ల కలుపుకొని ఆలుగ ది అది బటాన ఆ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని
అవునాండి
మళ్ళా చికెన్ పకోడి చేసాము మటన్ బిర్యానీ చేసాము మళ్ళా డబల్ కమిఠా చేసాము
ఆ మళ్ళ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాం చాయ్ చేసాము ఫిష్ ఫ్రై చేశాం అ బాగ అంటే బాగ ఎంజాయ్ చేశాం మ
అ అయితే మళ్ళీ ఎప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారండి
అంటే ఇప్పుడు అందరు కలవాలి కదా ఒక దగ్గర ఎవర్ని ఒకేషన్ ఎవరిదన్నా పెళ్లి అట్లా ఉంటే
ఇప్పుడు మా అత్తమ్మ కొడుకుది కూడా మేము మ్యాథ్ ఫిక్స్ అయింది సార్ ఈ మంత్ మ్యారేజ్ ఉంటంది మేము ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం ఇలా చేయాలి ఏం చేయాలి అని
అవున మేడం
అవునండి ఇట్ల ఫైవ్ డేస్ ముందు నుంచే సంగీత్ ప్రసంగం డాన్స్ ప్రోగ్రాం చాలా ప్రిపేర్ అవుతున్నాము ఇప్పటి నుంచే ఎట్ల చెయాలి ఎట్ల చెయాలి అని మాకు చాల ఆశలు
అవునా మేడం ఇట్ల ప్రిపేర్ చేస్తే ఏది కూడ సక్సెస్ కావు మేడం ప అప్పుడయితె అనుకోకుండ చేసిన దానిదే మంచి ఉంటుంది
మా ముగ్గురత్తమ్మలో తనే పెద్దోడు కదా
ఆహా అంటే అత్తమ కొడుకులలో పెద్ద కొడుకు పెళ్ళ మేడం
అవునండి ఇంకిద్దరు ఉంటారు
ఓకే న
ఇక మా అత్తమ్మా
అలా అందరు అలా అందరు ఒకటి మన ఒకేషన్ పెళ్ళికి అందరు ఒక దగ్గర అవుతారు అలాంటి మూమెంట్లా మంచిగా టూర్ వేసుకోవాలి మేడం ఎక్కడికన్నా
అదే అదే ఇప్పుడు అప్పుడు వస్తారు కదా ఫైవ్ డేస్ ముందు లేకుంటే అయిపోయిన తర్వాత ఇయ్యాలి సార్ తను కుర్తా ఆమె కూడ ఉంటది కదా
అదే అదే ఢిల్లీ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినాక
మా రిలేషన్షిప్ సెటిల్ అవుతనేది తను కూడ నేర్చుకుంటాంది
ఆ కనీ పంపరు మేడం అట్ల కొత్త కొత్త పెల్లి కూతుర్ని అట్ల బయటికి పంపారు
లేదు మా బాబాయ్ కొడుకుది రీసెంట్ గా మ్యారేజ్ అయింది తను కూడ వచ్చి
అవును
వండి వన్ మంత్ అయి ఉంది
ఓకే ఆ వన్ మంత్ అయితే ఎల అట్ల మన మాత్రం అంటే మళ్ళా అందరు ఒక దగ్గర రావాలి పెళ్ళి అప్పుడు అంటే వస్తారు వెళ్ళొచ్చు
ఉన్నా ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఫైవ్ శుక్రవారాలన్న మేము చాలా చేస్తామండి అది అయిపోయి దాంట్లో కూడా అందరు కలుస్తారు కదా ఫై చెప్ప ఫైవ్ ఫ్రైడేస్ చూత్తానికి
అప్పుడు రావాలి కదా పెళ్లి అంటే వస్తారు ఇప్పుడు ఫైట్ ఐదుు వారు రావాలంటే కష్టం మళ్ళా టైం తీసు కొని రావాలంటే ఎవరు కూడ జాబ్లు చేసేటోళ్ళు హయ్యర్ స్టడీ చదివే వోళ్ళు వాళ్ళ హాలిడేస్ దొరకాలంటే కష్టం పెళ్ళి అంటే ఎట్ల కూడా అటెండ్ చేస్తారు కానీ ఇదంత అవసరం లేని పని కద మేడం
అంటే కలవాలి అనిపిస్తే వాళ్ళకి ఇష్టం ఉంటే మరీ వస్తారు వాళ్ళు
ఆ
ఉమ్ మేబి అందరు వస్తారు అలాంటి వచ్చినప్పుడు వచ్చినప్పుడు
అంటే అందరు వేరే వేరే ఊళ్ళలో ఉంటార మేడం ఒక్కటె దగ్గరా ఉంటార మేడం మీరు
ఉండే అండి మా పెద్ద అక్క మహారాష్ట్ర లో ఉంటది మా చిన్న సిస్టర్ మంచిర్యాలలో ఉంటది మా చిన్న తమ్ము లో ఉంటాడు ఇట్లా అందరు ఒకటేసారి కలిసి కలిసి ఉన్నప్పుడు చాలా ఎంజాయ్
ఓకే
పెద్ద అత్తమ్మ ఆసిఫాబాద్ లో ఉంటది ఇట్లా వీళ్ళు ఫోర్ మెంబర్సే ఊర్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ లోకల్ లోనే ఉన్నాం
ఒకే
ఇంకా మా ఇప్పుడు అత్తమ్మ కొడుకుకి ఇచ్చేది మాకు టూ రిలేషన్స్ ఉన్నాయి
అవునా మేడం
వాళ్ళా కూతురికే ఇస్తున్నాం అండి
ఆహ
దగ్గర్లోనే ఇస్తున్నాం వేరే అమ్మాయి కాదు
మా దగ్గర కూడా మా దగ్గర ఉన్న లొకేషన్స్ లా మంచి ఒక తిర్యానీ వాటర్ ఫాల్ అని ఉంది మేడం చాలా బాగా లొకేషన్ ఉంటుంది
ఉ దగ్గరలోనే ఉందా
ఆ దగ్గర్లోనే ఉంది ఒక ఫార్టీ కిలోమీటర్స్ అట్లా వస్తది ఇంకా ఉల్లిపిట్ట అని ఉంది మేడం ఇంకా ఉల్లిపిట్ట ట్ట అంటే ఎంత అంటే బాగా సేఫ్ ప్లేస్ మేడం
ఆవునా
ఇప్పుడు మనము తిర్యానీ అనేది కొంచెం డేంజర్ అండి స్విమ్ చేసేటోళ్ళు వెళ్తే ఓకే అదే ఉల్లిపిట్ట అనేది స్విమ్ చేసి వచ్చుడ రాకుండా కూడా బాగా అంటే బాగా సేఫ్ ప్లేస్ అండి చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు
తక్కువ వాటర్
ఆ తక్కువ వాటర్ కాని వాటర్ పై నుంచి పడుతుంది మంచిగా కాని కింద లొంద లేదన్నట్టు బొంద కింద లొంద లేకుండా మంచిగా నీటిగా ఉండాది మేడం
మాకు కూడా ఇక్కడ దగ్గర దగ్గరలో చాలా ఉన్నాయండి కోశమనేనే చేయి పెద్ద వాగుంది లింగ మడుగు ఉంది చాలా ఉన్నాయి మనకు కూడా దగ్గర్లో
అవునా మేడం
పిక్నిక్ వెళ్ళి వస్తా ఉంటామండి అక్కడ చాలా అందంగా ఉంది చూడడానికి
ఆహ
ఫోటో షూట్ కూడా అయతది అక్కడ మనకు లాడ్జ్ అంటే అక్కడ మా దేవుంది కూడా ఉంది కాబట్టి దేవుని దర్శనం చేసుకుంటాం బట్ వాటర్ కూడా ఉంది
ఓకే
ఇంకా లింగ మడగు అని ఉంది అక్కడ ఎక్కువ శాతం వెళ్ళలేరు
అవునా మేడం ఎందుకు మేడం అక్కడ మొత్తం మంచిగా లేదా
మనుషిలేరండి ఉన్నామండి మేం సరి అందరం కలిసి
అంటే అక్కడ వెళ్ళారా మేడం మీరు చామియాలో
అవునండి ఈ లింగ మడికెలి తెచ్చామండి
ఆహా అంటే లింగం మడుగు అంటే మడుగు ఉంటదా మేడమ్ అక్కడ ఎట్లా
అవునండి అంటే దాని పేరే అది లింగామడుగు
ఆహా అంటే ఫస్ట్ మడుగుండే కావచ్చు అచ్చా ఊరు పేరా మేడం అది
లింగ మడుగు ఆయ్ పో మా అత్తమ్మ కొడుకుకి అక్కడ వెళ్ళంగానే కొంచెం ఇట్లా సీసా ఉంటది కదా ఈ పాపకి కూడా చాలా రక్తం పోయింది
సిసా అంటే మనం మా ఈలు తాగెటోలు తాగి పడేసింరా మేడం
అయితే అండి ఇతను చూసుకోలేదు అయితే చాలా రక్తం రక్తం చాలా వెళ్ళేసరికి
ఇక అందరు డిసప్పాయింట్ అయిపోయారు కావచ్చు పిక్నిక్ వెళిన వాళ్ళు ఇగ అట్లా స మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసరికి పోయి ఇట్లా ఏమన్నా అయితే మొత్తం అందరు డిసప్పాయింట్ అయిపోతారు కదా మేడం
తనకి అలా అయ్యేసరికి మేము అందరం సాడ్ అయిపోయినం
మరి ఎట్లా మళ్ళీ రిటర్న్ వెళ్ళారా మేడం ఇక అట్లనే కంటిన్యూ చేశారా
కంటిన్యూ చేసి తినేసి ఎంజాయ్ చేసి వచ్చాం ఇక ఎట్లా ఎంత దూరం నుంచి వచ్చాం కదా అని ఎంజాయ్
ఆహా మరి ఆ బాబు ఎట్లా వెళ్ళిపోయాడా ఎట్లా మరి
ఏది తనకి మేము పట్టి కట్టేసాము అండ్ టి మెంట్ పెట్టి అవునండి ఓకే అండి మీరు మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు
కూడా మీతో మాట్లాడినందుకు చాలా సంతోషం కి ధన్యవాదాలు